ఆ చెప్పురా బాగున్నవా ఆ బాగున్నరా ఏం చేస్త
ఏం లేదు ఖాళీ
ఏం లేదురా చిన్న
తిన్నదా
తిన్నరా తిన్నరా మీరు టమాటా టమాటర మీదేం కూర
మాది పప్పు
పప్పా మమ్మీ వెళ్తుందా అంగన్వాడికి
ఆ వెళ్తుంది ఏం లేదు మీరు
ఏం లేదురా ఖాళీగనే కూర్చున్నా
ఆహా
హుమ్ మీది ఎన్ని కేళి సంక్రాంతి ఎట్ల చేస్తరు
అంటే కొంతమందికి నోములు ఉంటే వాళ్ళు సంక్రాంతి రోజు అన్ని అంటే పూజలు చేసుకొని అట్ల మీకున్నయా నోములు ఆ ఆ హా ఆ మాకు ఉన్నాయి
హా మరి ఎట్లా చేస్తరు
మేము అంటే ఆ రోజు లక్ష్మీ మా లక్ష్మీ పూజలు చేసుకుంటాం
ఉమ్
ఆ పూజలు చేపిచుకొని లోపల్ ల లేదు నోము అంటే రెండు రకాల నోములు నోములు కొని అమ్మవారికి పెట్టి మళ్ళీ అందరు ముతైదులకి మేము నోములు పె పెడతాం వాళ్ళు మాకు పెడతారు
అవును అంటే ఎన్ని రోజులు చేస్తారా అది
ఎం అంటే రథసప్తమి అంటే సంక్రాంతి ఆహ సంక్రాంతి నుంచి రథ సప్తమి వరక్ తోనోముకోవచ్చు రసత్ రథ రథసప్తమీ
పనితత అప్ ఉన్నరు పన్నెండు ఒక్క పన్నెండు ఆ అంటే ఎన్ని రోజులకు ఇక
ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నోముకోవచ్చు అంటే కొందరికి వీలుండి రాలేదు కదా వాళ్ళకి కూడా నోములు న్ అంటే మాకు కూడా నోములు ఉంటే రాలేదు కదా
అవునా పె
ఫిఫ్టీన్ డేస్ వరక్ ఊరికనే అమ్ముకోవచ్చు
ఫిఫ్టీన్ డేస్ వరకే అట్లా కొత్త బట్టలు అవి ఇవి కొంటారా నార్మల్గా వేస్తారా కొది ప కొ కొది లో అ
ఉ పూజలు వేసుకొని నూముకుంటాం చేస్తార మరి మి గినాలు అన్ని పిండి వంటలు
ఆ వి ఏస్తం లే గ కానీ ఇంకా మిగతా ఏమి ఉండదురా జస్ట్ ఓన్లీ ఆ పిండి వంటకాలు చేయడము అది ఒక్కటే ఉంటంది మా దగ్గర
సున్న షాప్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు లక్ష్మీ పూజలు
బానే ఇస్తస్తున్నారుగా మిగిలి
అంటే బాగన్ టైన్ జ కొంతమంది అంటే ఏ వాళ్ళు కొందరు కొన్ని కొన్ని రకాలుగా ఏసు కొంటదంతే
అమ్ మీరయితే ఇలా చేస్తారు మీరు లో ఓనుగా
వు ఇగన్ని దేవుందని అంటే సుబ్ బ్లం జేసి గోడమ్మను పెట్టుకొని పూజ జెస్ కోనే నోములు తెచ్చుకొని ఆ
చుట్టాలన్ వీ లందరు స్తరా మీ వరకే ఏస్కుంటరా ఇస్తరా ఎందుకంటే మరి వాళ్ళక్ గూడుంటది కదా అనే నేను
అంటే కొందరుకుంటాయి కొందరుకు ఉండాయి అట్లా
ఆ అదొకటేనా లేపోతే ఇంకేమైనా పెట్ స్టీవాల్స్ డిఫరెంటుగా ఎత్తర ఇది దాసర లే సర్ మీ గలి
త అంత మా సైడ్ అంత ఏం నడవదు సా
గరె గదా మాకెళ్ళ గూడా అంతేముండదు. దుర్గా మాతను పెడదారా మా తాడీ పెడతే పెడతారు లేకపోతే లేడీస్ పెట్టాలని ఏం రూల్ లేదు చెరువుకి వెళ్ళ
గల్లా
మీరు కొందరు అయితే వాళ్ళ వాడ వాడలా వాడతారు కదా
మా వార్డెన్ల మాదిరే అమ్మ వారిని వెట్టి పెట్టుకొని
అే దూరం ఉంటదా మీకు లేకపోతే ఎవరు వాళ్ళలో వాళ ఆహా మరి ఇవన్నీ తీసుపోయి మళ్ళా ఏడేస్తారు
ఆ నిమర్జనం చేసేస్తాం
ఆా అందరి మల్ల ఒకే సార్ వెళ్తారా ఒకో
ఆ లే అంద వెళ్తాం ఆడుకుంటూ వెళ్తాం ఎన్నిటి వరకు ఆళ్తారు మీ సైడు
ఫైవ్ థర్టీకి వెళ్ళినాం అంటే సిక్ ఎక్స్ వరకే వచ్చేస్తారన్నమాట
హు హు బాసే ఆడర ఏమో
చాలాసేపు ఉండరు కొద్దిసేపే మల్ల వచ్చేచేస్తూనే ఉంటారు మీరు
అంటే మేము సిక్స్కి అట్లా స్టార్ట్ అయితది మళ స ఓ ఎయిట్ వరకు ఇంటికెళ్ళి లంచ్ చేేసి మళ్ళా ఇక తెల్లని దాకా అంట ఒక త్రీ ఫోర్ వరకు ఆడతాం
ఏ మార్నింగ్ వరక అప్పటిదాకా ఉంటాదా సట మా సైడ్ ఏమి ఆట్లవుండదు తొందరనే వెళ్ళిపోతారు అంత సేపటి దాకా ఉండరు ఎయిట్ కల్లా క్లోజ్ అయితది మళ్ళా వినడం మళ్ళా పోవడం ఏముండదు ఆ వాళ్ళనే కానీ ఇంత టైం తీసుకోరు మరి పూరంటాయి అదే మామూల్ విషయం కాదు
అవును కొందరికి దసరా ఉన్న దీపావళి రెండు నోములు ఉంటాయి. కొందరికి ఏమో ఓన్లీ దీపావళి నోములే అట్లా ఒకటే సంక్రాంతి నోము ఒకటే సంక్రాంతి నోమే నోముకుంటమ్ మేము
సంక్రాంతి నోములు ఒక్కటేనా
అ
ఇకా వేరే ఏం జేస్తారు
పిండి వంటలు చక్కినాలు గాారెలు
ఎట్ల ఏజ్ సార్ మేము కూడా అయ్యే కొందరు వేన్నీళ్లతోని చేస్తారు కదా మీరు ఎట్లా చేస్తారని
అహ లేవు ఇట్లా అందరు తీసినట్టు మీది ఆ మేము ఇట్లా ఏమి చకినాలకి బియ్యం పిండి ఆ చేత్తో జేస్తాము దింతో ఆ అంటె కొందరు కొనుక్కుంటారు చెస్
అ ఇగ వాళ న్న జాబ్ పర్పస్ వేసే వాళ్ళ టైం లేక వాల్ల అట్లా మనతో ఏమున్నది మనం జేసుకోవచ్చు మమ్మీ ఏస్తదరా
అవును
స్వీట్స్
మీదె స్వీట్స్ ఏం చేయరు మీరే చేస్తారు స్వీట్స్
ఆ ఆ ఏ మేము గురహక లడ్డు అదే నేను మీరు చేయండ్ర వేరే వేరే ఎవరినన్నా విని మామ వాళ్ల ఈడు రాదు బయట వాళ్ళని తీసుకొచ్చి ఏద అట్లా ఇష్టం మన ఫోన్గా రాదులే అద ఏది కిత్తాత పోయిన కూడా మొత్తం పోతుంది
దాంట్లో పానకము బరబర్ కావాలి కొంచెం మొత్తం కూడా మిస్టేక్ అయింది అనుకో మొత్తం ఫెల్ అవుతుంది
ఇగా ఫేకే ఇంకా మళ్లి కా ఇంకా లేదు
ఆ వాళ్ళు చేసే చేసి ఉంటది కదా వాళ్ళకు అలవాటే ఉంటది
వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటదిరా వాళ్ళకి వాళ్ళు ఇంతంటే కరెక్ట్ అంతే పడుతుది ఇక మనది పెడితే మనది పోతే మనకే తెలేవదు
ఆ ఇప్పుడు ఎంతైనా మనం ఇంట్లో వేసుకున్నది వేరే ఉంటది బయట వేసుకున్నది వేరే ఉంటది
అదే చేస్తే మీరు బయట ఆవును కానీ చూసుకొని చేసుకుంటే బెటర్
ఆ
అట్లానే
మమ్మీకి రాదు పానకం పట్టుడు అందుకే
మీరు యట్లు బయట నా అన్న ఆర్డర్ ఇస్తారా
ఆ లేదు మేము ఇంట్లోనే చేస్తాం కుంటాం అంటే అప్పుడు సకినాలు గారెలు చేవు అవి ఇంట్లో చేసుకుంటాం ఇ యా అరిసెలు అవి చేయడానికి పానకం కం పట్టద అదు
అవును ఎవరు పట్టిస్తారు పట్టిస్తే మీరు వేసుకుంటారా పట్టిస్తే మీరు వేసుకుంటారా ఇట్లాదా
లేదు బియ్యం నాన పెట్టుకొని ప చెక్కకాయ పట్టించుకొని మేమే వేసుకుంటాం అంతాం
అ అంటే మీరే వేసుకుంటారా మేము కూడా గంతే
ఊ మా అలవాటు అయిపోయింది ఇక
ఆ ఒకసారి సార్లు వేస్తే అలవాటు అవుతది కానీ ఫస్ట్ డే భయం అవుతది అంత ఈజీగానే అనిపిస్తుంది ఒకసారి ఎన్నిసార్ లే మంట్ వస్తుందిండి అ తప్పు పోయినా ఏం కాదు కానీ ట్రై చేయ్యాలి ఇంకా రాలా
మంచి ఎ కదం మనికి చేయదు తిరగది
హుం కొంచెం అటు ఇటు కోలతలు అవేవి మనం ప్రాసెస్ అటు ఇటు అయినా కూడా చేసి ఏం కాదు
ఆ
కొద్ది తోటి ఏయాలి హెవీగా ఆ కొంచెం పిండితోటి జేయాలి ఫస్టు
దాంతోనే చేసు కొంచెం చేసుకుంటూ ఉంటే ఒక స అలవాటు అయిపోయి
అవును మరి ఒక్రేసారి మనం ఫస్ట్ ట్రై చేస్తా అంటే ఇగ తిట్లరామాయణం ఉం టది హు
ఆ అట్లయితే ముగ్గుల పోటీలు ఉంటాయామరి సంక్రాంతికి
తై మీకేల
అహ ఆ ఓన్లీ ముగ్గులు పోట్
ఆ ముగ్గుల పోటీలు తాడు గుంజలు కూడా ఆడ
ఆ అ గుడ్లో ఉంటాయి మాకు ఓన్లీ ముగ్గుల పోటీలు అవే ఉంటాయ్
ఆ ఆ
ఉమ్
మాకెళ్ళు ఉంటాయి కొంచెం గేమ్స్
సంక్రాంతికి ఇట్లా కోళ్ల పందెలు ఎడ్ టైం వన్ ఉంటాయా
ఊళ్ళ పందెలు అయితే మాకేలె నేనైతే చూడలేదురా
ఆ అటుంటాయి ఏ ఇటుఇటు ఉండయి మీ సైడ్ ఉంటాయేమో అని
హుమ్ మా సైడ్ అయితే అవి ఉండవులేగాని అదొక్కటేఇక ముగ్గుల పోటీను ఇంకా గేమ్స్ అయితే పెడతారు
ఉమ్ సరే అక్క
సర్ తిన్నవార
ఆ తిన్న
ఉమ్ మమ్మి వాళ్ళ తిన్ మమ్మీ తిన్నదా ఏం చేస్తాంది
ఉత్తగానె
సరే రా మరే ఓకే బాయ్